హలో హలో హలో హలో తిన్నార అండి ఆ తిన్నాం ఈరోజు షాపింగ్ పోయినము ఈరోజు షాపింగ్ ఆ అండి టాపిక్
ట్టలు తీసుకోనికి పోయిన ఫిక్స్ రేట్ ఇట్లు ఉన్నాయి రేటు తగ్గుతలేదు ఏం లేదు కొన్నై పేసాలు ఉన్నాయి పట్టుకొని పోయినా పట్టుకొని పో అయితే రేట్లు గిడితలేవ్ ఏం చేయాలి ఇంటికి రావాలా అని అనిపిస్తుంది అవున
కొయితె న్నా ఏం మంచిగ ఉండట్లేదు బట్టలు కదా అండి
నేను మంచి సెలెక్ట్ చేసిన చేస్తే బాగున్నాయి బట్టలు కానీ ఫిక్స్ రెడీ ఇత్తండు అవ్నా ఆ ఒక డ్రస్ కు
పదహరు వందలు అంటండు పదహరు వందలే కదండి మేము రెండు వేల మూడు వేలలా తీసుకుంటాం మేము బట్ట
ఇన్నలా కదా అందు గురుంచే త
హలో ఎంతలా తీసుకుంటారు బట్టలు ఐదు వందల అలా తీసుకుంటారా
ఇగ రోజు ఏసుకొనికి మా మాలు ఆరు వందలు ఏడు వందలు అలా తీసుకుందామని
అవునా మేము రోజు వేసుకునేటియి రెండు వేలల్లో తీసుకుంటాం
మీరు అంటె డబ్బులున్నోళ్లు కదా రెండు వేలలా తీసుకు సుకుంటారు మూడు వేలలా తీసుకుంటారు అసలే మాకి ఎం లే ధో ఆ తక్కువళ కావాలి అలా రె అల పెండిలెట్ వంట చేయాలే చెప్పు
మీ మాట తీరు మంచిగ ఉందండి
ఆరోగ్యాలు బాగుండయి మాకు షుగర్లు మోకాళ్ళ నొప్ పులు హాస్పిటల్కే అయ్తున్నాయి మాక్ పైసలు ఏం చేయలో కథ ఏ అర్థమైత లేదు నాకు
హ కొన్నారా మరి బట్టలు కొన్ లేదా
కొంటారు
అంతే వచ్చేసిన్రా ఇంటికి
ఎప్పుడు కొంటారు రేపు కొనాలి ఇగ మీరు కొంటే మాకు పంపి మీరు ఎక్కువ రేటు పెట్టీ కొంటారు కదా ఎక్కువ రేటు పెట్టుకుం సర్ కదా మరి గట్లనే తన్పో దయచేసి సే మంచియి ఉండాలె కదా ఫం చెన్లక్ పాకెట్ పెట్టారు మా దాంట్ల అందరూ చాలా ఉన్నోళ్లే ఉన్నారు ఒక్క మేమే తక్కువల్ ఇంట్లో ఏమి లేదు మరి ఏం చే
మియావ్ చెప్పండి ఇంకా
గోల్డ్ షాప్కు పోయినమ్ ఓ గోల్డ్ షాప్ పోతాము చైన్లు తీసుకుంటే గ చైను నూట యాభై రెండు వందల యాభై అంటాండు గోల్డే ఉట్టియే
మే కొంటాం అండి లక్షలు పెట్టి కొంటాం మేము
ఉన్నోళ్లు లక్షలు పెట్టి బంగారం కొనెస్కుంటే లెన్నోళ్లు గ గోల్డ్ వేస్ కున్నట్టు అనుకుడా ఓ ఆమెకేంది ఆమె
మేమ్ నిన్ననే మేమ్ మేమ్ నిన్ననే రెండు బంగారు చేైన్లు కొన్నా. మా మమ్మీకి ఒకటి, నాకొటి రెండు బంగారు చేన్లు. మా డాడీకి మా అన్నలకి బంగారు ఉంగరం కొన్నాం మేము.
ఇ డబ్బులు బాగున్నాయి మీ దగ్గర కొన్ని డబ్బులు పంపియ రాదులు పం
లేదు మేమ్ మితిలాకి ఇస్త త్తం
మితిలా కిస్తలే ఇన్నోలకు సహాయం చేస్త ఎంతో పుణ్యం దేవుడు దోమేలు చేస్తాడు ఉన్నోళ్ళకే ఉన్నోళ్ళకే పెడీ తే ఏం లాభములు లేన్నోళ్ళ సాయం చేయాలి ఇంకా అది ఎక్కువ అన్నారు లైక్ ఇయ్యాల ఒకటి ఇలాక్కస్త ఏం లాభము ఏదన్న వస్తే లక్ష లక్ష కక్షలా ఇయితే మీకు హాస్పిటలకి అది
అవును అ
పోదిలాప్పు ఆలోచించి పనులు చేసుకోలలో
హ
మేమేమి ఉన్నాము మస్తుూ ఉన్నోలం మాదగ్గర డబ్బు పువ్వులు బాగున్నాయి ఆ బంగారం అనుకుంటే రాలకుండా లేనోడు ఏం కొనాలి కనీసం లేని వాళ్ళకి ముక్కుపుల్ల కూడా లేదు కొన్నాది ముక్కుపుల్ల ళ్ల పెట్టుకుంటారు ఉంటారు
అ
కొన్నా చెవులకు పెట్టుకూన్ మా కూడా కోరకలు బాగు బంగారం కొనాలి ఇప్పుడు కొనుక్కోవాలా ఉంట పైసలు ఉంట లే ఏం చేయాలి వచ్చే వరకు నీళ్ళ వచ్చే వరకు కిరాయిలు పోతుంది కిరాయిలు కిరాయిలు కిరాయిలు తిండి బట్ట పొట్ట ఏ మిగిలిపోయింది మా దగ్గర. ఏం మిగులుతాలేదు అందుకే కొంచం డబ్బు ఉంటే కొంచం సాహయం చేయండి లేని వాళ్ళకి. పుణ్యం ఉంటాది ఆ దేవుడు మీకు ఎంతో మేలు చేస్తాడు.
అంటే మేము ఇప్పించడానికి ట్రై చేస్తాం.
పెట్కోవాలండి పైసలు ఉన్నంతల ఖర్చు పెట్టుకోవాలి.
ఉన్నంతాల ఖర్చు పెడ్తున్న మా ఇంట్ల పావుకిల్లది వేస్తే ఏం సరిపోతాయి కూరగాయలు ఏం అందరము తిన్నట్లే వాళ్ళలే తిన్నని వాళ్లే వాళ్ళు ఉన్న పొదుగాలి ఇంత అన్నం తింటారు రాత్రికింత అన్నం తింటారు ఏం చే తినేదే ఒక్క పూట అయినా కానీ కూరగాయలు ఏది సారు పోది ఎన్ని మడతా ఎక్కువ రెండేళ్ళ అంటే తెలుసా మర్అవర్ అన్ని ఎడికేలోస్తాయ్ చెప్పు అలా మసాలాలు కావాలి నూనె కావాలి అల్లమేల్లి గడ్డ కావాలి పసుపు ఉప్పు కావాలి ఉప్పు కావాలి వేస్తుది కూర అయితాది నోటికి ఋషి దాల టమాటా పచ్చడ నుర్తా బీరకాయ పచ్చడ నుర్తా చింత పల్లీల పచ్చడ చేస్తే స్త అట్లా చేసినాగా కాని పైస అన్నది మిగిలుతా లేదు ఎట్లా చేస్తా మిగులుతాది ఎక్కువ శాతం పత్తి చర్లు పత్తి ర్లు పచ్చర్లు పిండి షారు ఇవే తింటున్నా అయినా ఐనా మాకు పైసలు మిగులుతాలేదు చేయాలి సలా అయి
రూపాయ్ రూపాయ్ వెనుక వెయ్యాలి.
ఇంత రూపాయి వెనకకి వేద్దామాన్న వెనకకిస్తలే మీరు ఎట్లా చేస్తార అట్లా చెప్పు వెనకకి ఎట్లా ఏస్తారు మీరు. రూ ఒక్కసార్ నాకు సలహా చెప్పు. తర్ నేను కూడా అట్లా వేస్తా
ప్చ్ అంటే ఇప్పుడ్ రెండ్ రూపాయలు ఉన్నా కానీ రూపాయి వెనకక్ వెయాలండి అట్లా అయితేనే జమైత్
రూపాయి రూపాయి జమ చేయటంటే ఇంతంత ఛాయ్ తా బుద్ అయితద్ ఆ ఛాయ్ నా పాలనకే పోతున్నాయ్. ఇంకా రూపాయి రూపాయి నేనేం చెయాల చెప్పు
కష్టపడితే వస్తాయండి మీ ఇంట్లో మీ కొడుకులు పని చేస్త్ వస్తాయి.
స్తరు చదిపెట్టే వాళ్ళు పనులు చేయరు అది ఎన్ని రోజులు కష్టపడాల ఉన్నోళ్ళకి దబ్ జాబులు జాబులు లేనోళక్కి ఏ జాబ్ పులే సవిన వేస్టీ పొంగవడు పని చేస్తారా వేనకటోళ్లు చేసినట్టు ఇప్పుడు ఏతారా ఇపటోళ్లు మర్ అంత ఎంత సదువుకున్నా ఏ జాబ్ దొర్ తెలేదు మరి ఏం చేయాల
మ్ అవును అంద అది కూడా కూడా పడుకుట అడింసా ఏం బంటాయి ఇచ్చ రండి ఇప్పుడు
చింతపండు పచ్చడా చేసిన
ఎందుకంటే చింతకి పండు పచ్చ పప్పుచారి వయలేదా
అప్పచారు కొంచమే ఉంది ప కొంచెమే ఉన్నది పప్పు అప్పు పప్పుకి దగ్గర ఇడు చింతపడు చేసిన వేసి చారు చేసిన అది సరిపోదు మళ్ళానే పచ్చడిసిన పల్లీలు వేసి పచ్చడి వసా
అవునా
కోక ను
ఇకాల్లా నకులతో అంట ఏం పని చేత్తలే
నేము కూడా మద్దమరంటివళ రావాలి ఒక పది నిమిషాలు
ఎంత మళ పర్తికా ఎక్కడ ఉంటుంది మీ అత్తము మిగలి ఇల్లా ఏం చేస్తారు వాళ్ళు
లా ఉంటారు
ఖాళీగానే ఉంటారా ఏమన్నా పనీ అట్లా ఏమన్నా చేస్తరా వాళ్ళు ఏం చేయకున్నా వాళ్ళ ఒక మంచిగా వెళ్ళ ఉంది మేము ఇట్లా చేసినా మాకు ఏమి వెళ్ళట్లేదు ఏం చెయ్యాలై ఎక్క
హ్మ
తిన్నారా అండి మీరు
లేద్ అండి
ఎందుకూ
తిన బుద్ధిఐతలేదు
తిన బుద్ది అయితలేదా ఆ ఏమన్న మంచూరియా ఆ బిర్యానీ అవి తినే శనివారం తినరా పప్పులో బాగుందా
కాని నూనె మాత్రం మస్తు పోయింది ఓకేనా అండి ఇంతతు సమాప్తం ఐతే పోయింది